ఆ వినిపిస్తుంది అక్క అయితే ఆ వీడియో నాకు పం పి అక్క లేకుంటే నేనన్న ఎడిటింగ్ చేస్తా లేదంటే ఇట్లా బొమ్మ ఉంట ఆ బొమ్మ ఉంటది కదా ఆడ ఆ ఏమ్మోజీలా వాళ్ల
అది పెట్టేస్త ఇగ ఆడ యా ఎందుకంటే కొంచెం కొంచ మెంది మంచిగనే వేసుకున్నర ఆ పైట నేను ఆ చేసేటప్పుడు నా ఫేస్ చూడకుండా కెమ్రా జుస్నా ఒక్కసారి నేను వీడియో జూస్ కుందనా యమ్మట్టే అది వద్ద న్ జెప్పి మళ్ళా మంచిగా చేదును అనవసరన్గా ఇంగా మళ్ళా ఇప్పుడ్ చీర గట్కొని జేసే ఒపికలేదు మాకు అంటున్ది ఇంగా మళ్ళ బీరవ ముట్కొని చీ చిరాలన్ని పట్కొని ఎందుక్లే అని
అదే అదే
నిన్ననేమో ఇగ ఫాదర్స్ డే కదా అని చీర కట్టుకున్నా బయట ఒక చీర ఉంటే అదే కట్టుకున్నా
ఆ
మళ్ళా ఇప్పుడేమో అన్ని లోపలే ఉన్నాయి మళ్ళా కట్టుకునే చెసే ఒపికలేదు అని ఇగ
అంతేలే ఆ ఏమేజ్ పెట్టేసి ఏదన్నా లేద పెట్ట పెట్టేస్తే అయిపోతది మంచిగా
అంతే ఇంకా రా బాబు స్కూల్ కి పొయిండా ఈరోజు
పోయిండ్ అక్క ఈ రోజ్ పంపిచ్చి వొచ్చినా ఇంగా బుక్స్ గిట్లా తీస్కోలేదని ఇన్న్ రోజుల్ పంపలేదు ఇక్కడి దాకా పోయి మాట్లాడి ఇగ ఫీజ్ గిట్లా మాట్లాడి బుక్స్ గిట్లా తీసుకొని వచ్చి పంపిచోచ్చి నా
ఓకే ఐ ఎం ఎస్ ఏ నారా?
అవునక్క ఏ ఐ అయితే కొంచెం ఐ ఎం ఎస్ దగ్గరుంటాదని
దగ్గర మంచి స్కూల్రా మన మన ఇంట్లనే పూలమ్మని ఇంకొక అమ్మాయ్ ఉండేది ఈన్నే మనింటి కానే ఉంటది వాళ్ళిల్లు పూలమ్మ వాళ్ళిళ్ళూ ఆ ఆ పిల్లలు చిన్నప్పుడు మొత్తం ఆ స్కూలే మంచిగా పికప్ అయ్యిరు. చదువుల
ఆ సార్ కూడా అంటాడు మంచిగా చదువుతాడ అమ్మా ఆ మంచి చే అవుతాడమ్మా అన్ జేప్పేసి మా సార్ గూడా అన్నడు చవుతాడు అమ్మా మంచిగానే చవుతాడు ఇంతముందు చదవకపోయేది ఇప్పుడు మంచిదగ చదువుతుందని చేపిండు
అదే అమ్మ గుడా చెప్పింది, బాగా చదువుతాడ్రా తెలివైనోడని చెప్పింది.
ఆ
ఇంకార ఎందోరాల ఫ్రెండ్ని కలిసేసి వస్తా అని పోయిండు.
ఆహా
నాకేమో నేనింకా స్నానం చేయలే, స్నానానికి పోదామని నేను ఆయన కాడేమో తాళం లేదు. డోర్ పెట్టుకో పోతే ఎవ్రన్నా వొస్తారన్ భయమేసిగ హాల్లో కూర్చున్న చాల్ సేప్ ఇగా అందుకే నువ్వు నిన్ను ఫోన్ జేయమన్నా ఖాళీగానే ఉన్నా గదా అని.
ఆహా
వేరే ఒకటి పనుంది రా అది అది గూడా జేయ్యాలి. ఇంగా నీతో మాట్లాడినాన్కా
ఆహా
పిల్లలు బా బాబు సిక్స్త్ ఎయిత్ రా పాప సిక్స్త్.
ఆహా పెట్టన్లే
ఆ పెద్దోళ్లే రా ఆ రోజు వొచ్చేద్ ఉండేరా నేన్ వొద్దామనే అను గునాని ఎండకి పిచ్చిలేసిన్ది
హ
పిచ్చి లేేయడమన్టే మా సిన్న పిచ్చి గాదసల్క్ ఆ ఎండలేందిరా బాబు నా నల్గొండల నేను పుట్టి పెరిగింది ఆన్నే గాని ఏంద్రా వినాయక్ చౌత్ త్ కద్గాని రాఖీకే వొస్తా రా వినాయక్ చవితికి వీలైతే వొస్తా సెల్వల్లేమన్నా మూడ్ నాలుగ్ రోజుల్ తగ్లితే వొస్తా. ఒకవేళ ఇగా ఆ రోజు గుదరక్ పోతే రాఖీకి ఖచ్చితంగా వొస్తా గదా తమ్మున్కి రాఖీ కట్టాల్ గదా.
హా హా
ఇగ మా బాబు క్కూడా చిట్టి కట్టాలి రాఖి. ఇగ డేట్లు ఇవేమి అడ్డం లేకపోతే వచ్చేస్తా.
హాహా
ఆగస్టు ఇరవై ఎనిమిదికో, ఇరవై ఒకటికో ఉంది రా
అవునా సూర్య అక్క దేనా
నేన్ మొన్న జూస్నారా ఇరవై ఒకట్కేమో వరలక్ష్మి వ్రతముంది. ఇరవై ఎనిమిదికెమో రాఖీ పూర్ణిమ ఉంది.
ఆహా
సెలవులొకవేళ ముందు రోజు వెనుక రోజు సెలవు కలిసోచ్చిందనుకో వస్తా ఇక లేకపోతే తమ్ము అన్నే ఇడికింటికి పిలిచి రాకీ కట్టించి వసుమక్కన్ కూడా ఇడికే రమ్మంట.
హా
ఇగ చిట్టి గూడా కట్టల్గా మా వొడికి బాబుకి.
హా
ఎమ్ కట్టిచీ పంపిస్తే వ్ బాగయిపోత్
మళ్ళీ లేకుంటే దసరాకిిరాక్క అప్పుడైతే టెన్ డేస్ అల్డేస్ ఉంటే
దస్రా కొద్దామనన్కుంటున్నా నేన్ గూడా
ఆహా ఆ అప్పుడైతే టెన్ డేస్ హాలీడేస్ ఉన్ టయ్ మంచిగ
ఆ నాకు మా అమ్మ ఖ నిజంగా జేప్తున్నరా నియబ్బె వ్వరికైనట్నే ఆడపిల్లలకి పుట్టింట్లో దొరికే సుఖం ఎక్ క్కడ దొరకదరా పెళ్లి అవ్వని పెళ్లి గాకపోని మనం ముసలోల్లమయినా సర్ రే మనింటికి బోయినమన్కో మనమ్ మహారాణులమే
ఆ అంతే అక్ క్క నువ్ అది వీడియోలో బెట్టినవ్ బాగ నచ్చింది నిజంగా మా ఇన్ టికి పోతే ఆ ఫీలే వేరు బావుంటదనీ ఎగ్జిబిషన్ పోయ్నప్పుడు చెప్పినవ్ గదా అదైతే నేను నిజంగా పదే పదే ఇన్నా, నాలుగైదు సార్లిన్న
నాకైతే అట్లే అన్పిచ్ చ్చింది ఇగాడికొస్తే అమ్మయితే ఏ ఇంగా వస్మక్కోలింట్ల ఉన్న గాబట్టి అమ్మ అంత ప్రేమగ ఉన్ ఉండదురంగా అంటే అక్క కొంచెం ఒకొక్
అదే అమ్ అన్నది ఆంటీ అన్నది రమ్మటది కసురుకుంట్ టది మళ్ళ అక్కా ఈ అక్కనేమో బాధ పడ్తది ఒకటే రోజు నేను ఈడికొస్తా అన్నది రాలేదు అన్ అన్నది అన్న తర్వాత నేను వి వీడియో వొస్తే వీడియో జూపిస్తే మా అమ్మ వాల్లింటికి, అక్క వాళ్ళింటికి వొచ్చినా అన్అన్నది అన్నవ్ గదా అంటే ఆ అంటీ అంటుంది కదా అమ్మ వాల్లింటికేడోచ్చినవ్ అంటుంది
ఇగేమ్ జేయన్రా ఇగ ఎమ్మటే పోయ పో ఇంగంటే రేపు బోతలే పోయెత్త గదా ఎట్లాగో అనుకున్నా
ఆ ఆ
తే ఆ ఎండలకు ఉండలేక ప్లస్ ఇగా ఎళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని అనిపించింది ఆ ఎండకు తట్టుకోలేక అమ్మ గుడ ఆడికొచ్చినా కరెంట్ ఉండదు కరెంట్ ఉండట్లే అన్నది ఇగ ఈ ఇద్దరు పిల్లల్ అప్పటికే చెమట చెమట ఏసిరాద్ ట్లేదానని గోలా
టైతుంది గాబట్టి ఇడ ఉండాలన్నా గనీ కొంచెం ఇబ్బంది ఉంటంది
ఆ ఇంగ కష్టమే అనిపించిన్ది వీళ్ళిద్దరు ఇట్లంటూర్రు కరెంట్ పోతుంది అంటుంది అమ్మ అసలాడికొస్తే పగల్ బోతుందంట మిడ్ నైట్ లో గుడా ఒంటి గంట ఆ టైం లో పోయేదంట
ఆ మళ్ళ ఈడికొచ్చిన ఏసీ ఉంది గాని దానికంట ఏ లో ఆ బైర్ తేలిపోయిందంటక్క వైర్ దెగ్ లీ కొంచెం ఉందంట మళ్ళ అది ఏసినా గాని షార్ట్ గిట్ట వస్తదో ఏమో రా కాలిపోతదేమో అని భయప్
అ భయంమేస్తుందంట అదే తమ్ముడుగుని చేపిమంట్ టే వాడు అట్లనే చేస్తున్నడు ఎట్లాగో అమ్మేసుకోదు గద తొందరగా ఆమెకదేసుకుంట్ టె మామూలుగ తలనొప్పురాదసలు
ఆ నేనా కూలరేసుకుంటేనే భయపడుతది నే ఇంగా నాకొద్దు అంటది అట్ నీర్ ఆ వాటర్ అన్న బెట్టుకో ఆంటీ అంటే వాటరోద్దు ఏమొద్దు నాకా గాలి జా లమ్టది మొన్నడ్దాక పెట్టుకుందిగా క్కో అంటీ అని అంటే ఇంగా పెట్టుకుంది గాలొకటే పెట్టుకుంది మళ్ళ, వాటర్ పట్టమంటే కూడా పడుతది పెట్టదు మళ్ళ
అదేదే ఆమెకు జలుబు అయితదని పెట్టుకోదు ఏసి గుడ అంతే ఒక్క రోజు ఏసుకుందంటే తెల్లాటికే ముక్కులు జీద్తుంటది
ఆ ఆ
ఎందుకో అమ్మకు పడదు నాకంతేగని ఇప్పుడిప్పుడు కొంచెం ఇంగ అలవాటయినం కా ఇప్పుడు బానే కనీ ఇప్పుడు వీళ్ళందరూ ఏసీ ఉన్న రూమ్ లో పడుకుంటరు గా నేనొక్కదాన్నీ వేరే రూమ్ లో పడుకుంట, నాకు ఏసి ఏస్తే నాకు తలనొప్పోస్తది.
ఆహా
సైనస్ అని ఉందనమాట అది ముక్కులో సైనస్ అంటారు కండ పెరుగుతది అంటారు చూడు
ఆ అ
అట్లా ఉంది ఇగ దాని చేయబటికి నాకు ఎక్కువ చలి ఉన్నా తట్టుకోలేను చల్లైటియి తాగలేను
ఆ
ఇగ అమ్మో ఇదంతా పెద్ద తలనొప్పిలె అని పోయి పక్క రూమ్ లో పడుకుంటా మ్ ఇంకా రా ఏం కూర చేసినావు
కూర నిన్న బోటీ తీసుకొచ్చిన వండిన అదే ఉందని ఏం చేయలేదు
అంటే ఫ్రై లెక్క చెసిర్ర ఎట్ ట్లా ఫ్రై బాగుంటందరా కరకరలాడిలాగా! మొన్న ఎవరో
మరి అంత అ అట్లా చేయలేదు మామూలుగా ఇగ టమాటలేసి కర్రీ లాగా చేసిన. కొంచెం దగ్గరకి చేసిన అన్నట్టు అటు ఫ్రై కాదు
అవునులే అదే అట్లే బాగుంటది మ రీ లూజ్ లూజ్గున్నా బాగుండదు మరీ ఫ్రై కర్రకర లాడిన బాగుండదు మొన్న ఒకమైతే ఏదో ఫంక్షన్ లో కర్ర కరలడుత్
అలా చేసార అక్క బాగుంటది కాకపోతే అది
మ్ కానీ ఇల్లు బాగా చేయలేదురా మేము పోయిన ఫంక్షన్ వాళ్ళు మన తెలంగాణలో అయితే బాగా చేస్తారు గానీ ఇక్కడ ఇక్కడోళ్ళు చెయ్యరు!
ఆహా
ఇది ఏదేం కూరరా నాయన అనుకున్న బోట్ అంటే ఎట్లుంటదిరా అసలు
అవును
ఆ మళ్ళే ఉంటది నాకు బాగా ఇష్టం ఇ చూసి షాక్ అయిన ఓరి నాయన ఇదేం కూరరా బాబు అనుకున్నాయి ఇగ
ఆ మొన్న అన్నది అంటి ఇట్లా మంచిగా కూర్చొని అక్కకు తినడం తాగడం అంటే ఇష్టం ఇట్లా కూర్చొని అంటే ఇదా కళ్ళు కళ్ళు అంటే ఇష్టం ఆంటి అని అడిగితే ఆ కళ్ళు ఇష్ ఇష్టం అంటే అక్కకి ఇష్టం రా ఇట కూర్చొని బజ్జీలు అవి తినడం ఇష్టం అక్కకి అని అంటే ఎసుకుందాం నువ్వోస్తావేమొ మంచిగా అనుకుంటే అసలు రాలేదు ఈ సరి దసరకు రా మంచిగా కొంచెం మంచిగా చేస్తుకుందాం మడ
అవునవును వస్తారా అప్పుడు వస్తా దసరాకి వస్తా ఇంక ముందలై నేను రావచ్చు అనుకుంటున్నా
రా అక్క ఏం కాదు ఎట్లా ఇప్పుడు అ ఆడికి పిలిపించుకోవడం కంటే. ంటే నువ్వే ఇడీకొస్తే ఈడ ఫ్రీగా ఉంటది అక్క కూడా ఇడి
అదే అంటే రెండు మూడు రోజులు వస్తేనేమో వస్తారా ఒ ఒక్క రోజు సేవు ఉంటేనే స్కూల్ ఒప్పుకోరు కదా నాకు వచ్చిపోనికి కైపోతది ఇగా
ఏ వారం ఒన్ రాఖీ పౌర్ణమి?
వారము శుక్రవారమే అనుకుంటా రాకి కూడా
శుక్రవారం అయితే ఆ రోజు ఆ రోజు ఒక రోజు సెలవు ఉంటది కదా మళ్ళ
అవును ఇగ ఏం చేయాలంటే గురువారం సాయంత్రం నుంచే రావాలిరా నేను గురువారం సాయంత్రం నుంచి వచ్చి శుక్రవారం ఆనే ఉండాలి శనివారం ఉండి ఇగ ఆదివారం మధ్యాహ్నం నుంచి అట్ల మల్ళ హైదబాద్ కో
ఆ అట్లా ఫ్రీగానే ఉంటది
మ్ గప్పుడోస్తేనే సోమవారం మళ్ళీ స్కూల్కి పంపించుకోగలుగుతా
అవును తే అక్క అ రో ఆ రెండు రోజు ఒక్క రోజు స్కూల్ పో అయితే ఏం కాదులేక్క గురువారం రోజు ఎట్లా శుక్రవారం
అవును అవునవును అదే ఏదో ఒకటి చేయాలిరా ఒక్క రోజు అయితే పోవాలి అదే మళ్ళీ శనివారం కూడా స్కె సెలవు పడుతది కదరా
ఆ రెండో శనివారం గిట్ల ఏం వస్తలేదా
వస్తాది అనుకుంటారా అవును ఫోర్త్ సటడే వస్తే రావొచ్చు మావొచ్చు
ఆ
సెకండ్ సాటడే రాదుగాని లాస్ట్ వారం కదా!
ఆ
ఫోర్త్ సాటడే ఇస్తారేమో సెలవు కనుక్కోవాలి ఆ రోజు ఇస్తే మాత్రం మేలే మంచిగా నాలుగు రోజులు మంచిగా ఉండొచ్చు
ఆ ఒక్క రోజు ఎవ్వరు రారనుకుంటా. పండగలకు పోత్ కదా ఒక రోజు ఏముండని ఇస్తుండొచ్చు హాలిడేస్
అవును! ఉ ఇంకారా ఏమ్ కూర చేసినవ్ ఉహు ఆ బోటీ అన్నావు కదా అదేరా ఇంకా మధ్యాహ్నం వస్తాడా వాడు చిన్నోడు ఇంటికి
మధ్యాహ్నం ఏం రాడాక ఇంటికా అన్నే ఇంగా టిఫిన్ పెట్టి పంపించిన పెరుగా పెరుగన్నం పెట్టినా మధ్యాహ్నకి ఇగా పెరుగన్నం తింటాడు ఓ యోగా చెప్తున్నావంట అక్క ఇగా పిల్లలతో మళ్ళా ఇబ్బంది అయితలేదు
ఎందిరా
యోగా న్ చెప్తున్నావంటగా
యోగ ఏం చెప్పలేను రా పిల్లలు పోతారు యోగాకి అంతే నేన్ నేను ఇంట్లో చేసుకుంటే చిన్న చిన్నయి అంతే
ఆహా ఆహా ఈ ఆంటీ అన్నది అక్క ఈ యోగా కూడా వస్ పమ్ అది వస్తురా ఏదో అన్నది ఇంకా పిల్లలకు చెప్పడం అది చెయాలి నేర్పిస్తుంది అక్క యోగా నేర్పిస్తుంది అని అన్నాడు అన్నది అంటే నేను నీ కాడికి వస్త్ స్తురు ఏమో పిల్లలు అని నేననుకుంటున్న!
ఆ ఏంలేదరా నేను వీళ్ళకే వీళ్ళు యోగా క్లాసెస్కి ఎళ్ళట్లేదు కదా పిల్లకి నేనే నేర్పించుకుంటున్నా ఇంట్ల అంతే
ఆహా
చ్చు కాబట్టి కొన్ని ఆసనాలు నేను చేసుకుంటా. వాళ్ళని చేయమని చెప్తున్నా చేస్తున్నారు!
ఆ
యోగా చేస్తే మస్త మంచిదిరా మంచిగా బాడీలో ఫ్లెక్సిబులిటీ ఉంటుంది. ఏటంటే అటు వంగుతాం లేస్తాం నడుము నొప్పి ఉండ పాడు ఉండదు
ఆ అక్క ఇప్పుడు ఇట్లా అక్క ఇప్పుడు నెలసరి రాకుండా ఉంటది కదా దానికి కేదాన్న ఉంటుందాక్క
దానికి కూడా ఉంటాయిరా ఆసనాలు నేను చూసి పంపిస్తా ఉండు
ఆ ఎందుకంటే నాకు రాదాక్క ఇబ్బంది అవుతుంది ఇప్పుడు త్రీ మంత్స్ అయితుంది చెక్ చేసుకుంటేనేమో ఏం లేదు అదే బాధ అనిపిస్తుంది
అయ్యో నువ్వు యూట్యూబ్లోన్నా చూడరా కొన్ని ఆసనాలు ఉంటాయి
అంటే అవి చేస్తే కరెక్టుగా వస్తుందా? అక్కా మరి
వస్తాది అంటర్ రా మన బాడీ ఆటోమేటిక్ గా బాగా అళ్ళు చెప్పినట్టు మనం ఉంచుతాం కదా దాన్ని చేయబట్టి ది నువ్వు ఇంకోటి ఏం చేస్తావంటే పొద్దున్నే ఈ వాము సో పు జీలకర ధనియాల్ నీళ్ళదాగు రోజు దాగు